ఏం చేస్తున్నారు
ఏం చేయలేదండి ఇప్పుడే తిన్నా టీవీ చూస్తా ఉన్నా మీరు
నేను కూడా మీరు తినే లోపు నేను కూడా తిన్నాను
అప్పుడే తినేశారా ఈరోజు చికెన్ మీరు
ఫ్రైడే కదా నో చికెన్ మేమ్ మండే ఫ్రైడే ఇంట్లో చేయ్యరు యా నేనే బెండకాయ కర్రీ జేసా
తిన్నారా బాగున్నారా అందరు తిని
రుబా ఏ ఇంకా ఎవరు తినలేదు బట్ బానే ఉంది కొంచెం పులుపు ఎక్కువయింది పర్లేదు ఓకే ఓకే నాట్ బ్యాడ్
ఆహా ఆహా
ఇంకోటి ఏంటంటే ఏదో అడిగారు మీరు ఆహో అంత భిన్న తిన్నారా అని కదా అది నోరు నాకు పగిలిందండి సో ఆ పగలడం వల్ల మంటకి నేను అసలు ఇమి తినలేకపోతున్నా పెరుగన్నం తప్ప
ఆ వేడికే మొ మ్మజిగా నీళ్ళు తాగండి బా
సేమ్ అదే కీరా కూడా తెప్పించుకని ఇక్కడ కూడా కీరా తింటున్న బనానా
ఆహా
స్పైసి గా అదే వేడే కానీ క రంగా కాకుండా నోటికి తీయగాదన్నా తగులుతాయనేసి తిన్నా నోటికి కొంచెం కారం తగిలిన అది ఎక్కువమ్మండి
మంట ఉ వేడికే ఉంటది
అది హాస్పిటల్ కి వెళ్దామా గ్లిజరిన్ అప్లై చేశాను ఇంటికి వచ్చినప్పుడు
ఆ ఉహ్ ఇంకేంటి విశేషాలు
చెప్పింది
ఆ హా
అంటే
మీ గొంతు ఎక్కడో వినిపిస్తుంది దగ్గరగా లేదా ఫోన్
ఫోన్ దగ్గరగానే ఉంది ఇప్పుడు
ఇప్పుడు చెప్పండి
ఆ అదే గ్లిజరీన్ అప్లై చేశాను నోటికి వేడి తగ్గిపోతది అని చెప్ అనేసి ఇంకా అది తగ్గకపోతే రేపు పొద్దుననికి హాస్పిటల్కి వెళ్ళాలి అదేదో చెట్టు అని ఆయుర్వేదిక్ దీపుల నమిలి అట్లా కూడా ఏదో చేసి
ఆ
అయిన నువ్ తగ్గలేదు ఇంకా
తగ్గుతుంది ఏం చేశారు నిన్న ఈ రోజ అంత
ఆ జర్నీలో వచ్చేసరికి నైట్ ఈవినింగ్ ఎయిట్ ఎయిట్ అయిపోయిందా ఆ ఎయిట్ అయిపోయింది ఎయిట్ థర్టీ కూడా అయిండొచ్చు మేబి ఈ టైంకి వచ్చాము అంతే తిన్నాం పడుకున్నాం ఈ రోజు మార్నింగ్ ఫ్రైడే కదా కొంచెం ఫాస్ట్గా నే లెస్నమ్ ఫాస్ట్ అంటే మరి అంత ఫాస్ట్ కాదు ఒకా సిక్స్ థర్టీ సెవెన్
ఓ నా దృష్ట్లో సిక్స్ థర్టీ సెవన్ అంటే ఫాస్టేలే తెల్సి ఆ
ఫ్రైడే కాబట్టి స్నానాలు చేసి అ ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని నమాస్ చదువుకొని
ఉహ్
అంతేనండి టిఫిన్ తిన్నాము ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అట్లే అది సాగిపోయింది
ఉహు
ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఆడుకుంటూ అలా అలా అలా
హు ఉ ఉ అవునలే అండి ఆ అవును ఈ రోజు మొహరం కదా అయ్యోయ్యో విష్ చేయడం మర్చిపోయా హ్యాపీ మొహరం ఎం అంటే మీరు చేసుకోను అన్నారు కాబట్టి అంత పర్టికులర్ గా పట్టిచుకోల
నిందంట మా అత్త వాళ్ళకి నాకు తెలిసినప్పటి నుంచి మేం చెయలేదు అమ్మ వాళ్ళు అట్లా యాక్చువల్ అయితే మాకు ఉందనే చెప్పిందత్త కానీ మేమేం చేయలేదు ఉ
నేను ఈ ముందండి లేసేదే ఎనిమి ఈ రోజు కొంచెం తొందరగా లేసా ఎనిమిది కి లేసా లేసి ఇంకా బీట్రూట్ జ్యూస్ ఇచ్చారు ఇంట్లో ఇంట్లో అంటే మనం అంతే హెల్దీ కదా
హు ఏన్ సూపల్ తాగినారా
ఆ లేదు ఈ రోజు మాత్రం మ్యాగీ తిన్నా చాలా రోజులు అయింది అని ఇంకా మధ్యాహ్నం చికెన్ బిర్యానీ చేశారు బాగా తినిపెట్ట మా ఇంటి పక్కన ఇద్దరు చిన్న పిల్లలు కవలలు ఉన్నారు వాళ్ళు వచ్చారు కొని చెప్ప వాళ్ళతో ఆడుకున్నా మళ్ళీ కొంచ్సేప్ బాగా నిద్రపోయా మా రెండు గంట్లేమో పడుకున్నా మధ్యాహ్నం ఈ సాయంత్రం లేస్ ఇంకా కొంతసేపు వ్యాయామం చేసి ఇంకా తలస్నానం చేసి కూర్చున్న తినేస్ కూర్చున్నా
ఆ మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వస్తారు మీరు
నేను ఆదివారం మధ్యాహ్నం నుంచి అనుకుంటున్నానండి
అవునా
హ్
మేము మేము అదే టైం కి అనుకుంటున్నాము ఒకసారి బయలుదేరి ముందర నాకు చెప్పండి వీలైతే మీరు ఇంటికి కొద్రు లేకుంటే మీతో పాటే కలిసి నేను వస్తాను
సరేనండి చెప్తాలే
ఉ కష్టంగా వస్తాం ఆ రోజు ఆదివారమే
అవును మళ్ళీ సోమవారం నుంచి వెళ్ళాలి కదా కళాశాలకి
వెళ్లాల అదిగాక పొద్దున్న అంటే కొంచెం కష్టమయిపోతుంది ఫైవ్ కే లేసి రెడీ అయ్యి అ అంతా కొంచెం కష్టం అదే అక్కడికి వెళ్ళామ అనుకో బా తిని పడుకొని
పొద్దున ఎనిమిదికి ఎనిమిదినరకి లెసినా ఆ
టెన్కి ఎల్లి పోతాం అన్నమాట
ఇంట్లో ఏమంటే మా నాన్నగారు మ మధ్యాహ్నం ఆహా చి ఆ సండే చేపలు చేస్తాం తినేసి మండే పొద్దున అ తొందర ఎక్కి చేేస్తా బస్సు వెళ్ళి మధ్యాహ్నం కంటే వెళ్ళిపోత మధ్యాహ్నం నుంచి కళాశాలకు వెళ్ళు అంటున్నారు కానీ సగం రోజు వెళ్ళకపోయినా అటెండెన్స్ తగ్గిపోతు తుంది ప్లస్ లెటర్ ఇవ్వాలి
ఆ అంటే ఇప్పుడు మామూలు రేపు దొరకవా చేపలు అట్లా
అంటే ఆదివారం అయితే వేర వాళ్ళు తీసుకొని వస్తారనమాట డైరెక్ట్గా చెరువు నుంచి పట్టుకొని తీసుకొని వస్తారు మా ఇంటి దగ్గరకి ఆదివారం పొద్దుపొద్దున్నే ఇంకోటి ఏమంటే రేపు శనివారం కదా మా మమ్మీ తిన్నదు మా తమ్డు కూడా తిన్నరు నేను మ డాడీ నే తినేది ఆదివారం ఐతే అందరుూ తింటారని ఆదివారం తీసుకోని వస్తాం ఆ ఇది మొత్తం కూడా ఇంతకు ముందు తినేవాడు. తిరుపతికి వెళ్ళాక అలవాటు చేసుకున్నాచ్చు. శనివారాలు తినకుండా ఉంటే అది ఫోన్ లో మగాడు నేను ఆడపిల్లని అసలు పట్టించుకొని పట్టి చ్చుకోను
అ సేమ్ నేను అంతే ఇంటర్లు అయితే ఇంకా తిరుపతిలోనే చదివాను అనమాట. అ అక్కడే రెండేళ్ళు అ అది ఎందుకో తెలీదు దేవుడి మీద భక్తి ఏమో తెలియదుగానీ పైన తిరుమలా కొండ ఉంటది అనేసి మేము కూడా అట్లా తినకుండా ఉండిపోయాము. అ ఆ
ఆ
నేన్లు నేను కూడా తినలేదు.
మీరు అట్లే కంటిన్యూ చేసేయాల్సి ఉంది శనివారాలు తినకుండా
అలానే అనుకుంటున్నాను కానీ ఇప్పుడు కూడా నేను శనివారాలు ఉపవాసం ఉంటున్నాను.
పోనీ లే మంచిదే
ఆ ఎంత ఉపవాసం ఉన్నా ఒకవేళ నైట్కి చికెన్ అనుకోండి ఖచ్చితంగా తినేస్తాను అంటే నేను
లన్ పిస్తుంది.
అంటే అట్లా పాటించలేదు కాబట్టి అట్లా ఉంది.
ఆ అనుకుంటే గట్టిగా ఉండాలి తినకూడదు
ఎన్ ఆ ఉ అనుకుంటే ఉండిపోవచ్చండి అనుకోవడమే పెద్ద కష్టం
అవును మ్ నేను కూడా రెండు నెల్లు తిన కుండా ఉండలేను అనుకున్నా కానీ అనుకున్నా ఉండిపోయాను.
ఉ అంతే అది అనుకోడమె
కానీ ఇన్ని రోజులు తినలె కదా తిననప్పుడంతా తినాలా తినాలా అనిపిస్తది. తిందాం అనుకున్నప్పుడు ఆ ఎగుటు వచ్చేస్తుంది.
అంతే అది అది ఒక రక
ఉమ్ ఆ ఇంట్లో వాళ్ళు మంచిగా చేస్తున్న కూడా అయ్యో తినాలయ్యో సరే ఏదో వద్దులే అని అనిపిస్తుంది. ఐస్ క్రీమ్ తెచ్చుకున్న తిందామని కానీ అయ్య ఇప్పుడే తినాల సర్లే మళ్ళీ తిందానన్ ఫ్రిడ్జ్ లో పెట్టు
అంతే ఉన్నప్పుడు అట్లే అనిపిస్తది. లేనప్పుడు మాత్రం తినాలి కావాలి అని
అనిపిస్తుంది. మళ్ళీ జులై ఒకటి నుంచి ఉన్నాం అనుకున్నాం కదా చూద్దాం ఎంత మా త్రం అమ్
కున్నాను
అయ్యో జులై రెండు నా స్నేహితురాలు బర్త్డే ఉంది కేక్ కట్ చేపిస్తారేమో
ఎప్పుడు
జులై రెండు
జూలై రెండ
ఆ
చేపిస్తారు ఆ రోజు స్కిప్ లె అండి చెప్పాము కదా ఏదో ఒక రోజు అనుకుంటే ఓ రోజు స్కిప్ చేసి ఈ మితవా ఆ ఆరు రోజులు, వారం రోజులు అట్లా కంటిన్యూ చేస్తే సరిపోతుంది.
ఉ ఏమో అండి గట్టిగా ఉందాము అని అనుకుంటున్నా చూద్దాం ఏమాత్రమో లేకపోతే ఒకేసారి జూలై మూడు నుంచి ప్రారంభించేదా ఎట్లా చేయాలి.
అంతే అదేమ్
ఆ
మధ్యలో ఒక రోజు అటు ఇటు ఏం కాదు ఒక రోజు కోసం ఎందుకు మల్ల
అద్ అది ఆ అది ఆకొండి ఈ చివరి సంవత్సరం ఒచ్చే సంవత్సరం ఎవర్ ఎక్కడ ఉంటామో తెలీదు కానీ అందరు అందుకే అందరు పుట్టినరోజుకి చెప్పిచేద్దమని
ఆ అంతేలే అదే బెస్ట్ ఆమె మంచిదిలేండి
మెమరీస్ అన్నా ఉంటాయి నా రూమ్ మేట్స్ తో బాగా ఉన్నాయి మెమరీస్
ఉ
నా క్లాస్ వాళ్ళతో కంటే కూడా
టీటు ఫస్ట్ రెండేన్లు అయితే నేను అంత రూమె ట్స్ తోని ఆ మళ్ళీ థర్డ్ ఇయర్ అదే మూడో సంవత్సరం అంతా క్లాస్ వాళ్ళతో ఏదో కొన్ని ఉన్నాయ్ అన్నమాట అంటే బంకులు కొట్టాలి సినిమాలక్ ఎళ్ళాలి అళ్ళంతా చూపిస్తు ఉంటారు కదా ఫ్యాంటసీలు అన్నట్లు సో అలాంటివె
అవన్నీ చేయకపోతే అయ్యో ఇవి కూడా చేయలేదా బీటెక్ లో అన్పిస్తది చేస్తె అదొక మెమరి
తె చేయకూడదు నే ఏవైతే చూడకూడదు అనుకున్నానో అన్ని చూసేసా సో అట్లంతా అయిపోయింది ఒ అది ఒక ఇద్దరు పరిచయం అయ్యారు మాకు కొత్తగా క్లాస్లో సో వాళ్ళ వల్ల అట్లా అట్లా కొన్ని జరిగాయి ఇంకా అదే ఆలోచిస్తూ ఉన్నునానండి అంటే ఫస్ట్ టూ ఇయర్స్ ఉన్నట్లే ఇంకా రెన్ నేల్లు కూడా ఉంటయ్ కష్టం అయిపోతుంది రూమ్ లో ఏం ప్రాబ్లం లేదు క్లాస్ లోనే ఇబ్బంది
బీటెక్ కనేది మళ్ళీ మళ్ళీ రాదు కద ఉ ఉ ఉన్నన్ని రోజులే ఎంజాయ్ చేయాలి
పలక్ణ ఆ అదృష్టం కొద్ద్దీ మూడో సంవత్సరంలో ఆయన అంత ఎక్కువ ఇబ్బంది పడుకున్నా మంచిగా నేను అనుకున్నట్లు
ఆ ఆ
ఆ కాబట్టి దానికి కొంచెం సంతోషం
మన స్నేహితురాలు చెప్పినట్లి దేవుడు రాసేసింటారు ఈ సమయానికి ఏం రాసి పెడతా అది జరతదని ఇంకేమి
తులో కిచ్ కిచ్
ఆ అదే ఫిక్స్ తీసుకోవాలి గొంతంతా ఒకలాగుంది
అంటే అదే అంటే వాటర్ చేంజ్ అయ్యాయి కదా మీరు హాస్ తల్ నుండి ఇంటికెళ్ళారు
ఆ అందుకు మనం చాలా సెన్సిటివ్ అక్కడ నుంచి ఇక్కడికి వస్తె జకపోయినా ఆ జలుబే
జలుబ్ జెసేస్తది అదే కాక ఈ మధ్య ఇంకా స్వీట్స్ షుగర్స్ అన్నా యాడ్ చేశారు కాబట్టి ఏదో ఒకటైనా ఎఫెక్ట్ చూపించింటది అంటే రెండు నెలలు తినకుండా ఉన్నారు కదా
రెండు నెలలు తిన్నా కదా ఒకేసారి అన్ని తినేసామంటే జుట్టు ఊడిపోతదంట నా ఇంకో స్నేహితురాలు చెప్ పింది ఆ పాప కూడా ఉనింనింది ఇన్ని రోజులు అనేసి ఆ తర్వాత నుంచి తినింది అనమాట బాగా ఎక్కువ తినేసింది ఈ జుట్ రాలిపోయిందండి చాలా
అట్లెట్ల దానికి దీనికి సంబంధం ఏంటి
అంటే గ్లూకోస్ లెవెల్స్ ఒకే సారి తీసే ఉంటుంది అంటే షుగర్ తిన్నడం వల్లే గ్లూకోస్ లెవెల్ పెరుగుతది కదా అది ఒకేసారి తీసేసుకోవడం వల్ల ఎక్ ఎక్కువ హెయిర్ ఫాల్ వచ్చేస్తుంది ఇంకా అందుకు నాకు చెప్పింది ఒకే సారి తినేద్దు లిమిట్ లో తిను అని
ఉ చూసి మరి కొంచెం చూ
ఆ అయినా ఇంట్లో అంటే నాకు అంతకు దొరకవులే ఊ
నేను అదే కానీ ఇప్పుడు కూడా మీతో మాట్లాడుతూ కూడా చాక్లెట్
ఓహో నాది కూడా ఐస్ క్రీమ్ ఫ్రిజ్ లో అంది పిల్లొస్తుంది రా రా అనిపోయి తినాలి
సరే అయితే మరి తినండి
ఉ సరే అండి ఉంటా బాయ్
తిరిగి నాకు
ఆ సరే ఒక ప తొమ్మిదికి అట్లా నేను మెసేజ్ చేస్తాను మీకు కాల్ చేస్తా
ఆ సరే అండి
సరేనండి బాయ్